హలో
వినిపిస్తుందా వాయిసు
ఆ వినిపిస్తుంది
హ్మ్మ్ ఏం చేస్తున్నారు
ఏం ఏం చేయలేదు ప్రశ తానికి బాబుని నిద్దరు పోయి
హ్మ్మ్
ఏం చేయాలని ఆలోచిస్తాన్నాను భోజనమైంది మీరు బోన్ చేసారా
నేను భోజనం చేసాను రసం చేసారు ఇంట్లో
హ్మ్మ్
రసము అన్నము
ఈ నైట్ టైమ్ లో రైస్ ఎందుకు రోటీస్ అలా ఏమన్నా తినొచ్చు కదా హెల్త్
తినచ్చు కానీ మా ఇంట్లో వాళ్ళు వినరే ఎన్నిసార్లు చెప్పినా కానీ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంది డయాబెటీస్ పెరిగిపోతుంది అంటే కూడా వాళ్ళకి నైట్ టైం లోనే రైస్ చేస్తారు పగుల్లో టిఫాన్ లు చేస్తారు ఏం చేసేది
ఓకేలేండి ఒకరి ఫ్యామిలీ ఇంట్లో కుక్కలాగా ఉంటుంది కదా ఫుడ్ హ్యాబిట్స్ అలా ఉందేమో లే మీ ఫ్యామిలీ
మా ఇంట్లో అంతే అండి ఎప్పటికీ అంతే
నేనైతే హార్డ్ సాస్ అట్టే చేస్తున్నాను
మ్మ్
సాసే జేస్ తిన్నాను ఐస్ క్రీమ్ తిన్నాను ఇవి తిన్నాను నాకు ఇంకా ఆకలి ఎయ్యా లేదు ఇంకా సైలెంట్గా ఉన్నాను
అని నైట్ టైమ్స్ హెవి ఐటమ్స్ తినకూడదు ఇయ్యావ
ఆ అందుకే లైట్గా తీసుకున్నాను ప్రోటీన్ రిచ్ రిచ్ ప్రోటీన్ తీసుకోవచ్చు
ఓహో యోగా చేరుతున్నారా మీరు
ఫ్రీ క్లాసెస్ గురించి ఆ నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు సరే అని దాంట్లో ఇంకా నేను జాయిన్ అవుదామని చేసాను కానీ నాకు నాకు టైం సరిపడ్డం లేదు వాళ్ళు చెప్పిన టైం కీ నేను అందుబాటులోకి నేను రానంటా అన్నాను ఇలాగా టైం డిలే డిలే అవుతానేందని ఇంకా సరే ఇంకా వేరే ఏదన్నా చేద్దామని ఆలోచిస్తా అన్నాను మీరు ఏదన్నా సజిషన్స్ ఇస్తారా
రెండొసారి మిషన్ ఎసేసి అందరు పనిచేసేవాళ్ళు స క్లాసెస్ కి వెళ్ళాలని యూట్యూబ్ లో చాల విడియోస్ వస్తాయి సడెన్ గా వాళ్ళు ఛానెల్ లో పెట్టుకొని
అంటే ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న అట్లా కొంచెం మోటివేట్ అయ్యేదాన్ని ఎవరన్నా పక్కనున్న మోటివేషన్ చేసేదానికి ఎవరన్నా ఒక పర్సన్ అనేది ఉంటే మోటివేట్ అవుతారు కదా
అకసి యోగ క్లాసెస్కి వెళ్ళాలనిం లేదు మన మైండ్ సెట్ మనం ఎమ్ చేస్తున్నం ఎమ్ చేస్తున్నం
మైండ్ సెట్ ఒకటే ఉంటే సరిపోదు కదా ఇంట్లో సిచ్యువేషన్స్ అవన్నీ చూసుకోవాలి కదా మీ వాయిస్ కొంచెం స్లోగా వినిపిస్తాంది
హలో ఏం చేస్తున్నా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
యోగా క్లాసెస్ కి వెళ్ళి మోటివేషన్ ఫీల్ అయ్యేదానికన్నా చాలా మంది లేడిస్ మోటివేషన్ తీసుకోవచ్చు మీరు అట్లాంటివి లేడీస్ ఐ ఏ ఎస్ అయినారు, ఐ పీ ఎస్ అయ్యారు, పీ ఎస్సి ఎగ్జామ్స్ కట్ చే లేడీస్ హౌస్ వైఫ్స్ గా ఉండపో
ఓకే ఓకే అది అందుకే నేను ఆ దారిలో వెళ్ళాలని నేను కూడా మోటివేట్ అవుతాన్నాను
మ్మ్ మరి ఆర్ ఆర్ బి, ఆర్ ఆర్ బి కి
ఆర్ ఆర్ బి కి, ఆర్ బి ఐ కి రెండింటికి అప్లై చేశాను
ప్రిపరేషన్ ఎలా వెళ్తాంది
ప్రిపరేషన్ సాగుతుంది
హ ఎక్కడో సాగుతుంది అది ఈ గ్రాడ్యుయేషన్ లెవెల్ వాళ్ళకి ఈ మంత్ సిక్టీంత్ నుండి ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేస్తారని నట అే
ఓకే గ్రాడ్యుయేషన్స్ కదండి అండర్ గ్రాడ్యుయేషన్స్ కి వాళ్ళకంతా ఇంకా వేరే ఉంటాయి కదా
వాళ్ళకి నెక్స్ట్ మంత్ లేదంటే అవతల మంత్ ఉంటాయి
ఓకే ఓకే మీ మీరు ప్రిపరేషన్ ఎలా ఉంది మీ ప్రిపరేషన్
ప్రిపరేషన్ వచ్చి ఈ మధ్య మ్యాథమెటిక్స్ రీజనింగ్స్ అవి స్టార్ట్ చేశాను
ఓకే ఓకే అయితే మంచిగా ప్రిపేర్ అవుతున్నారు ఆల్
ఆ వన్ అవర్ వన్ అవర్ అలా స్టార్ట్ చేసాను ఇంకా అది ఎక్కువసేపు అయ్యేలాగా చూసుకోవాలి.
ఊ చూడండి.
మరి మీ బ్యాచ్ లో ఎంతమంది అప్లై చేశారు.
మాక్ మా సర్కిల్లో తెలిసిన వాల్ చాలా మంది చేశారు ఇంక చూడాలి. ప్రిపరేషన్స్ కి ఎలా పోతున్నారు.
ఉహు
టో అనేసి
ఉరికే లేట్ నైట్ సిరియల్స్ అవి చూసుకోకుండా
లేదు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న మెమరీ గెయిన్ చేసేటివే నేను చూస్తా ఉంటాను ఊరికే అన్ నెసరీ థింగ్స్ సంతా నేను చూడను.
అదే అదే నేను అదే చెప్పబోతాల్న్న అట్లాంటివి చెయ్యండి.
ఊ ఓ ఓకే అండి ఇంకేంటి.
ఊ ఏంటి లేదు మరీ మీకు జాబ్ వచ్చాక ఇట్లా మీరు మీ బాబుని మీ ఫ్యామిలీ లైఫ్ ని ఎలా లీడ్ చేయాలనుకుంటన్నారు.
రెండిటిని బ్యాలెన్స్ చెయాలనుకుంటన్నాను.
కానీ అది బ్యాలెన్స్ చేయాలంటే బాబు డిసిప్లైన్ గా ఉండాలి కదా కానీ బాబు చూస్తాంటే డిసిప్లైన్ కి యాంటీగా ఉన్నాడు.
అది పోంగ పోంగ అలవాట అయిపోతుందండి. తప్పదు ఇంక
వాడికి అలవాటు అయిపోతుందా మీకు అలవాటు అయిపోతుందా
అందరికీ అలవాట అయిపోతుంది.
ఆహా! ఓకే ఈ మధ్యనేే మా సారు ఒక ఆయన కనిపిచ్చారు.
ఓకే
మా స్కూల్ ప్రిన్సిపల్ సార్
ఓకే అండి ఓకే
కోనేసి
ఓ
ఆయన్ని చూసినప్పుడు పాత స్కూల్ జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చాయి.
ఓహో! అవునా
మనము అ అక్కడ గ్రౌండ్ లో కూర్చోన్నప్పుడు స్టడీస్ టైంలో ఈ వేప చెట్లు మధ్యాహ్నం టైమ్ ల బయట కూర్చోన్నప్పుడు వేప చెట్టు ఎండి రాలుతా ఉంటాయి
అవునవును అవి సిడ్స్ కూడా రాల్తంటాయి
దాన్ని కొంతమంది మీలాంటోలు ఎత్తుకొని తింటా ఉంటారు
అయ్యో మేం వేప చెట్లు రే నేరేడుకాయలు అయితే అవి తిన్నాము వేప పండ్లంతా మీరు తింటారేమో మీరు మీ సోషల్ సార్ మీకు నేర్పిచారేమో మాకైతే మా పంతులు గారు అట్లా నేర్పిచలేదు
మరి మా సోషల్ సార్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు
అవునా ఓ
పోయిన నెలలో
ఓహో
అప్పుడే ఇం కా వాళ్ళు ఫంక్షన్ కి రాలేక డ్రాప్ అయిపోయారు కాన్
ఓకే ఓకే అండి కేరళకి వెళ్ళారా మరి అందరు కర్ణాటకకి కర్ణాటకకి మ్ హంపికి ఆ ఆస్ హస్కోట అంటే గుర్తుొచ్చింది హస్కోట బిర్యానీ
హస్పేట వేరు తోట వేరు అది మీరు ముందు గ్రహించాలి
గ్రహి గ్రహించను గ్రహించను అది అంటే రై రైమింగ్ ఒకేలా ఉంది కాబట్టి నాకు అది కూడా మెమరీలోకి వచ్చింది ఫ్లాష్ అయ్యింది
వస్పేట్ వచ్చి నార్మల్ పల్లెటూరు అది అక్కడ మీకు కు ఈ చారియట్స్ అవన్నీ ఉంటాయి టోన్ జారి అట్స్
ఆఠ టెక్చర్ అంతా ఉంటుంది
టెచర్స్ టెంపుల్స్ అందనాద్రి టెంపుల్స్ అన్ని ఉంటాయి. మీరు అక్కడ విరుపాక్ష టెంపులు
ఓకే ఓకే మీరు అక్కడంతా వెళ్ళారా. అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే
ఉ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో అన్ని తిరిగి వచ్చాము.
ఓకే వన్ డే లోనే అన్ని కవర్ చేయచ్చా
ఉమ్ నైట్ జర్నీ అక్కడికి దిగేస్తాము. పొద్దునంతా అది కవర్ చేసి, రిటర్న్ నెక్స్ట్ నైట్ రిటర్న్ అయిపోయాం.
ఓకే అండి అయితే నెక్స్ట్ మేము కూడా ఒకసారి ప్లాన్ చేసుకుని వెళ్ళేసి రావాలి. రైైనీ సీజన్ లోకి వెళ్తే బాగుంటుందంటారా లేదన్ అంటే సమ్మర్ అలాగ వెళ్తే బాగుంటుంది అంటారా ఏ సీజన్
ఈ ఎండలకి తప్పితే బాగుండ నేను సిద్ధమే నేను చెప్పను తాగుతా ఎందుకంటే ఎండలకి అయిపోయింది పడో పద్దు
ఓకే అండి ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి అట్లే ఏమన్నా కాని కల్కి అట్లా ఇప్పుడు ఏమన్నా వాటర్ బాగున్నాయా
ఆటర్ ఒకానికల్ ఎప్పుడు ఫుల్ గా వస్తా ఉంటాయి. కాకపోతే వర్షాకాలంలో ఇంకా తీవ్ర స్థాయిలో వస్తా ఉంటుంది.
ఉమ్ ఇప్పుడు హానికరంగా ఉంటుంది అలో ఉండదు ఉమ్ ఓకే ఓకే అండి
ఉహు
మీకే ఏమన్నా గుణ గుణ
అరు హస్కోటా బిర్యానీ అదెట్ల
ఆ అవును హస్కోట బిర్యానీ అనంగానే లాలాజలం ఊరుతాందండి మటన్ బిర్యానీ బాగుంటుంది హస్ కోటాలో
హస్కోటా ఫోర్ ఏ యమ్ నేను తిన్నాను. ఫోర్ ఏ యం బిర్యానీ తిన్నాను హస్కోటా
అవునా మా బ్రదర్ కూడా తీసుకెళ్తారు. ఫోర్ ఏ యం బిర్యానీకి మేము వెళ్ళి, మంచిగా ఎంజాయ్ చేసి, తినేసి వస్తాము. మీకు అలాంటి ఏమన్నా మెమరీస్ ఉన్నాయా
నేను మా ప్రె స్నేహితులతో మా చెల్లి వాళ్ళతో, వెళ్ళి తినేసి వచ్చాను. ఒక్కొక్కసారి ఒకటే కూడా వెళ్ళి తినేసి వచ్చాను.
అప్పుడు మీకు ఒకటే వెళ్తే అయ్యో ఒకటే వెళ్లానే ఎవరు కంపెనీ లేరు. అని ఏమన్నా ఒక ఫీలింగ్ అలా ఏమన్నా వస్తుందా.
ఒక్కడే వెళ్నప్పుడు అనిపిస్తుంది. అందరినీ పిలుస్తాను. రందు అట్లా లేని టైం లో రాలేని పరిస్థితుల్లో ఇంక ఒకటే కదా అంటాంది
వెళ్ళడం మళ్ళ అందరితో కలిసి వెళ్దాంని ఏమన్నా అలాగ అనిపించదా
అందరింత కలిసి వెళ్లాలినుకున్నప్పుడు వాళ్ళు అందుబాటులో ఉండరు వాల అందుబటు లో ఉండాలనుకున్న వాళ్ళు ఏదో ఆపరేషన్లు చేసుకొని తినకూడ దాని రెస్ట్రిక్షన్స్ లో ఉంటారు
ఓకే ఓకే లేట్ అంటే హెల్త్ ఫస్ట్ హెల్త్ కేర్ చేసుకోవాలి తర్వాత ఫుడ్ ఎప్పుడన్నా ఉంటే న వుచ్చు
అవును కాబట్టి ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవచ్చు దానికి ఇబ్బంది పడాల్సిన వస్తుంది
ఓకే అండి ఇప్పుడు రంజాన్ సీజన్ కదా మీ మీ ఊరు దగ్గర హలీం అలాంటివి ఏమన్నా దొర
మా ఎక్కడ పడితే అక్కడ హలీ ఉంది టై మా ఊర్లో
ఫ్రీగా ఇస్త
శ్రీకాంత ఎవరు కాస్ట్ షాప్స్ లో అమ్ముతారు
ఓకే ఓకే మీకు ముస్లింస్ ఫ్రెండ్స్ ఉన్నారా బిర్యానీ వస్తున్నారు రంజాన్ కి
ముస్లిం ఫ్రెండ్స్